హలో అక్క బాగున్నారా అక్క
బాగున్నామమ్మ మీరు బాగున్నారా
ఆ బాగున్నామ్ అక్క ఎమ్ చేస్తున్నారక్క
ఏం చేయలేదురా చెప్పాలి తిన్నావా
ఆ లేదక్క ఇంకా
ఏం చేసారు ఈ రోజు
ఏమో ఇంకా అసలు పెట్టలేదక్క ఇంకా ఫుడ్డే తెలిదక్ క్క ఏం పెడుతున్నారో కూడా కొంచెం టైం లేట్ అయితుంది అక్క ఈ పిజీలో
అయ్యయ్యో
ఆమ్
ఆ అమ్మాయిలకి నైన్ థర్టీ వరకు పెట్టకపోతే
అంటే ఈ టైంకీ అంత పెడత వస్తారక్క అంటే అయిపోయింది మళ్ళీ తెపిస్తానరక్క
అవునా
అవునక్కా
కొంచెం ముందే వెళ్ళి తినేయాలి మళ్ళీ లేట్గా తింతే లేట్ నైట్స్ మళ్ళీ ఫాస్ట్గా మార్నింగ్ లేగలి
ఆ
ఏం చేసావు పొద్దున్న నుంచి
ఏం చేయలేదక్క ఈరోజు ఇంకా సండే కదా మార్నింగ్ నుంచి మార్నింగ్లు లెసినాము టిఫిన్ తిన్నాము మొబైల్ చూసినాము ఫోన్స్ మాట్లాడినాము మళ్ళీ ఆఫ్టర్నూన్ తిన్నాము
ఇంకా ఎ రొట్టి
ఆ బయటికి ఎల్లేసి కాఫీ తాగేసి వచ్చాము ఆ కాఫీ తాగేసోచి ఏమన పాడ్స్ తెచ్చకునావక్క ఇగా మల్లి ఈవినింగ్ వేయాలి సార్కి ఇంకా పరంట్స్ నీతో కాల్ మాట్లాడేసి
పోతుంది ఇంకా కాల్ చేసినాంటే కొంచెం కొంచెం కొంచెం మాట్లాడేదానికి సరిపోతుంది
ఆ అవునాక్కా మీరేం చేసినరక్క
నేనా ఈరోజు మార్నింగ్ స్వీట్ కార్న్ వేయించుకొని తినేసాము ప్యాన్ లో పెట్టేసి అది మనకు సేమ్ కాల్చిన దానిలో అది మాదిరిగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి
ఆహా అవునా అక్కడ ఫుడ్ ఇక్కడ మాత్రమే ఉంటుంద అక్క
అస్సలుండదుమ్మా
ఓహో అవును
చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాలి మేము బయట ఎక్కడ తినను ఏది కావాలన్నా నేను ఇంట్లోనే కుక్ చేస్తాను
ఆహా అందరు ఎమో
ప్రతి ఒక్కటి ఇంకా
అదే బెస్ట్ కదండి అక్క బైటే బయట ఏం చేసుకున్నా అవి ఇవి
అవును బట్ ప్రతిసారి ఏమైతుందంటే ఒకసారిన్నా మనకు అనిపిస్తాది బయట తినాలి అని. బట్ అంత మంచిగా ఉండదు గనుక ఎందుకు? డబ్బులు వేస్ట్ చేయడము
ఆ అక్కా
ఇంకొకవేళ ఆర్డర్ పెట్టినా కూడా మనం తినకపోతే అక్కడ పడేసి వస్తాం ఇంటికి తెచ్చుకోలేం కదా.
అవునక్కా
ఇంకా అందుకే ఎక్కువ బయటకేం తినమమ్మ అస్సలు
ఇంకా ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి. అసలు ఎక్కడ నేను అసలు మనసైడ్ చూడని ఫ్రూట్స్ కూడా చాలా అసలు ఎంత బాగుంటాయంటే చాలా తక్కువ తక్కువ రేటుకే దొరుకుతాయి.
హహ్
అసలు ఇవి ఫ్రూట్స్ యేనా అన్నట్లుగా ఉంటాయి.
ట్రై చేశారా అక్కా డిఫరెంట్ ఫ్రూట్స్
చాలా నేను అవి ఎక్కువ ట్రై చేస్తామా
ఆ
అది డిఫరెంట్ అది మనకు దొరకదు మనం ఎప్పుడూ ఎప్పుడూ చూడలేదు అంటే కొంచెమైనా సరే తీసుకొని ఖచ్చితంగా అంటే టేస్ట్ంగ్ ఖచ్చితంగా ఇస్తారు. సో ఏమైతుందంటే ఖచ్చితంగా కొంచెం తీసుకొని తినే బాగుందింటే ఒకటి రెండు ఎక్కువే తీసేసుకుంటాను. బాగలేదు అంటే వాళ్ళకు వెంటనే చెప్పేస్తాను. నాకు నచ్చలేదు వద్దండి అని చెప్పేస్తాను.
అంతేలేండి అక్కా మళ్ళీ తీసుకొని వేస్ట్ అయ్యే బదులు తీసుకోకుండానే బెస్ట్ కదా.
ఆ మేము ఇద్దరమే కదమ్మా ఎవరు చాలా మంది ఉంటే ఏ ముందు లే అలా ఏం కాదు కదా అక్కా ఇంకేం కావాలో ఇద్దరం కలసి తెచ్చుసుకుంటాం.
ఆ అంతే లెండక్కా
అందరూ ఓ ఏది కావాలంటే అది ముందే చే అంటే ఇద్దరం డిస్కస్ చేసుకొని అవునా
ఆఫ్టర్నూన్ ఏం చేస్తవక్కా వంట మళ్ళీ ఏం లేదు అక్క ఇక ఫ్రీగా ఒక్కదాన్నే ఉన్నాను అక్కా రూమ్ లో.
ఆ ఓకే. ఓకే. ఇప్పుడా మధ్యాహ్నం వచ్చేసి ఆ వైట్ రైస్ లో కొంచెం కొర్ర బియ్యం వేసి కొర్ర రైస్ లాగా చేసాను. సో ఇప్పుడు హెల్త్ కి చాలా మంచిది కదా కొర్ర బియ్యం.
ఆ అక్కా
అందుకా, అది అండ్ ఎగ్ ఫ్రై చేశాను.
ఆ అంటే కొర్ర బియ్యంలోకి ఫ్రై ఆ కరం
ఆహా కొర్ర బియ్యం లో మనం మామూలు బియ్యంలోకి కొర్ర బియ్యం కొన్ని యాడ్ చేస్ అంటే ఫ్రై లాగా ఉండదు సెమి వెట్ ఆ సెమి వెట్లో వెర్రి వెట్ అంటే ఇప్పుడు మనము రెస్టారెంట్ వెళ్తే స్టాటర్ చె కుంటాం కదా ఆ టైప్
ఆ ఆ ఓకే అక్క
ఆ అందుకు సో అలా అయితే చక్కగా ఉంటుంది మనం పెరిగన్నంలోకి తినొచ్చు నార్మల్ గా కూడా తినచ్చు
అ
ఇంకా మేము పెరుగన్ననికి డెఫినెట్ గా ఇప్పుడు మాంగో సీజన్ కనుక మాంగో ఖచ్చితంగా రిఫర్ చేస్తాం
అవునక్క బాగుంటుంద అక్క
చాలా టేస్టీగా ఉంటుంది మరి నేను ఇంతవరకు తినలేదు ఆఫ్టర్ మ్యారేజ్ ఓన్లీ తింటున్నాను
నేను ఆ అవునులేండి అక్క
ఒకసారి నువ్వు ట్రై చేయి పెరుగన్నం బాగా కలిపేకొని కొంచం సాల్ట్ వేసుకొని కలిపేసు
ఆ అక్క
మ్యాంగోను బాగా కట్ చేసుకొని ఉప్పులుగా చేసుకొని ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత నువ్వు ఒక మ్యాంగో తిన్నావ అంటే చాలా బాగుంటుంది.
ఆ అవునులేండక్క
ఇంకా ఈవినింగ్ ఏమో కాఫీ అండ్ టీ నేను లిక్విడ్స్ ఏం తాగాను గనక సో మా ఆయనకు పట్టించసాను మళ్ళీ మాకి ఇక్కడ పనసకాయలు బాగా దొరుకుతాయి సో పనస్కాయని కట్ చేసి ఒక బాక్స్ లో వేసేసాను ఈవినింగ్ కి అట్లా కూర్చో ని ఇద్దరం తినసాము.
ఆ అక్క ఇప్పుడు పనసకాయ కోసిన తర్వాత అవి వేస్ట్ అవ్వవాక అంటే ఒక కాయ తెచ్చుకుంటాం కదా అందులో సగం తింటాం సగం అంటే అవి ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే వేస్ట్ అవ్వవ అక్క
ఆహా అలా ఏం ఫ్రిడ్జ్ లో పెడితే అంటే మనము చూసి తెచ్చుకోవాలమ్మా ఇప్పుడు ఆ ఇప్పుడు ఎట్లాంటదంటే మెత్తగా అయిపోయిండేది అలాంటివి తెచ్చుకోకూడదు.
ఆ
కొంచెం గట్టిగా ఉండాలి. అ కొంచెం పచ్చి పచ్చిగా ఉండి కొంచెం గట్టిగా ఉన్నదనుకో అంటే ఈ రోజు కట్ చేసుకున్న కుంటే సరిపోతుంది దాన్ని కట్ చేసి దానికి ఒక టిష్యూ గానీ న్యూస్ పేపర్ గానీ పెట్టేస్తాను దానికి కవర్ అప్ చేసేసి ఫ్రిడ్జ్ లో ఉల్టా పెట్టేసి పెట్టేస్తా స్తను
ఆహా ఆ అ
మాకు ఎరికె ఒక ట్వంటీ తింటాం అనుకో ట్వంటీ మాత్రమే కట్ చేస్తాను.
అంతేలేండి అక్క
ఆ నీట్ గా ఒక కవర్ వేసేసుకొని ఒక నైఫ్ కి ఆయిల్ ప్లస్ నా చేతులకు ఆయిల్ రాసేసుకొని
ఉమ్
ఆ చక్కగా కూర్చొని తీస్తేనే వస్తాయి లేదంటే అస్సలు రావు చాలా గట్టిగా ఉంటాయి టై అయిపోయింటాయి.
ఆ...
మనం చాలా జాగ్రత్తగా తీయాలి లేదంటే మొత్తం దానికి వైట్ లిక్విడ్ ఉంటుంది దానికి మొత్తం అంత్ చేతులకు అయిపోతుంది
అవునటక్కా
ఆ ఆయిల్ చక్కగా రాసుకుంటే మాత్రమే
నేను ఒకసారి ట్రై చేశా అక్క అంతే
ఓకే ఓకే నేను అంటే నేను చక్కగా కట్ చేస్తాను చక్కగా తింటాను కూడా పనస్కాయ అయితే
ఆ అక్కా ఫస్ట్ నాకస్సలు ఏ రోజైన నేను పనసకాయని అసలు అంటే అవి చూసినాను కానీ కట్ చేయడము అందులోంచి ఎలా తియల అది తెలీదు అక్క నాకి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాక్ క్క వాళ్ళే ఇలా చేయ్యాలి ఇలా చేయ్యాలి అని ప్రాసెస్ మొత్తం చూపించి ఒక్కాయన నన్నే కట్ చేయ్పిచ్చినారక్క
ఆ చాలా కట్ చేసే టైం ఆ కట్ చేసే టైమ్ లో కూడా చాలా మంచి కనిపిస్తది అంటే నీట్గా ఒకటొక్కటి తీయడము హాఫ్ ఆఫ్ కట్ చేయడము అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట
ఆ...
మంచి అనిపిస్తది అండ్ దాంతో ఇత్తనాలు ఉంటాయి అవి జస్ట్ మనము కడాయి పెట్టుకుంటావ్ కదా చపాతి చేసే కడాయి
ఆ.... అక్క
పది చేసేది కొంచెం ప్రీ హీట్ చేసేసి దాంతో వేసి ఏదైనా ఒక బౌల్ మూత పెట్ ట్ట మనుకో
ఆ.. అక్క
ఎంత బగుంటాయంటే అవి తిన్నికి
చినకాయితే నాలానే ఉంటాద లేకుంటే వేరే టేస్ట్ ఏమన్నా వస్తాయా అక్క
హలో
ఆ.. అక్క అవి చెనక్క అయితే నల్లగానే ఉంటాయి
ఆ... అంతకు మించి ఆ అంతకు మించి సేమ్ మనకు బాగ టేస్టీగా తింటాము అంత బావుంటాయ్ విత్ కాఫీ టీకి బావుంటాయ్మా ఈవినింగ్ టైమ్ గాని మార్నింగ్ టైము
ఆ...
మేము ఏంటంటే మాకు ఇక్కడ యాభై రూపాయల దగ్గర నించే దొరుకుతాయి పనస్కాయ పెద్ద కాయల గూడ యాభై వంద అట్లా మేమొన్న యాభై రూపాయలు తెచ్చుకున్నాము చాలా బాగుండే ప్లస్ ఈ రోజు అయిపోయినది కాయా ఇంకా దాని ఆ దాని ఇత్తనాలు ఈ రోజు రేపు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్కి బెట్టాను అవి చేసేస్తే ఇద్దరం కూర్చొని కాసేపు తినేసాము సరిపోతుంది ఇంకా మధ్యాహ్నానికి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసేస్తా
ఆహా
అన్నిగి ఇప్పుడు నైట్ అయితే చపాతి విత్ గోంగూర చికెన్ చేసాము
ఆ అక్క
చాలా టేస్టీగా వచ్చింది చక్కగా తినేసాం
హా
బాగా ఆడుస్త్ చెప్పాలిమా బాగా ఆడుస్త్ స్తాన్నట్టున్నారు
వచ్చిందా ఆ అహా అరుస్తారక్క ఇంకా అంటే ఫుడ్ తక్కువ వస్తుది కదా.
అవునా అవున్లే నైట్ టైమ్ ఫుడ్ తినంది పిల్లలకు మాక్సిమమ్ నిద్రరాదు ఎందుకంటే పొద్ పొద్దు నుంచి చేస్తూనే ఉంటాం నైట్ ప్రశాంతంగా తింటేనే నిద్ర వస్తాది.
కా
కొందరికి తినకపోయినా నిద్ర వస్తది ఏం పర్లేదు కానీ కొందరికి మాత్రం తింటేనే నిద్ర వస్తాది
ఇక్కడ ఎట్లా అంటే అక్క రైస్ తక్కువ అసలు నా అయితే అసలు గ్యాస్ ట్రబుల్ వచ్చేలా ఉందక్క
అయ్యో అయ్యో అట్లుంటే చాలా కష్టం మా
బాగా అక్కడ చట్నీ ఏదో ఒకటి రైస్లోకి కలుపుకొని తింటాము వీడు ఉత్తా చట్నీ ఒక్కటి పెడతారక్క చీ చట్నీ ఉత్త రైస్ ఒక్కట్